ఆ వినిపిస్తుందా అండి
హలో
హలో
దండి
ఆ వినిపిస్తుంది బాగున్నారా
ఆ బాగున్నా మీరు బాగున్నారా
ఆ బాగున్నావండి
భోజనం చేసారా
చేసినాం మీరు చేసారా
ఆ చేశారూ
ఆ ఇంకండి
పప్పుచారు
ఒప్పుచారా
ఆ మీరేం కరీ చేసారు
మాది మూనుగాకు పచ్చడ
మన గాకు పచ్చడనా
ఆ
ఎట్లా చేసారండి అది
కొన్ని ఎండుమిర్చి కొన్ని పచ్చిమిర్చి మంచిగ ఆయిలో గోలిచ్చాం
ఊ
ఆకు మంచిగా ఇట్లా పొడి పొడి ఐతే కడిగి పొడి పొడయ్యేదాకా ఇట్లా వాటర్ అన్నీ ఇనుకదాకా కడిగి పెట్టుకున్నాం ఒక గంట ముందు
ఊ
ఈ పచ్చిమిర్చి గోలిన తర్వాత ఆకు ఏసుకున్నాం ఆకు బాగా గోలి మంచిగా ఫ్రై చేసినం మంచి ఫ్రై అయినాక రెండు ఎల్లిగడ్డలు కొన్ని ధనియాలు కొంచెం జీలకర్ర కొంచెం చింతపండు ఉప్పు
ఊ
ధనియాలేయించుకున్నాం ఫస్ట్ ఇవ ఏగిం తర్వాత జీలకర్ర ఎల్లిపాయలు చింతపండు ఉప్పు అన్ని వేసి మిక్సీ పట్టినాం
అవునా అంటే ఎండుమిరపకాయ లేసి తర్వాత పచ్చిమిరపకాయ లేేసి
ఎండుమిర్చి నాలుగు పచ్చిమిర్చి ఒక ఐదు రెండు కలిపి అట్లా ఇష్టం పోపు బెట్టాములె
ఎన్నో దినం
బావుంది ఉంటాది మనం వారం రోజులైనా ఉంచుకోవచ్చు
అవునా
ఆ అట్లా చాలా టేస్ట్ గా ఉంది
ఇంకేం పెంపచలు చేస్తరు
ఆ
ఇంకా ఆకుకూరలతోటి ఏమేం పచ్చళ్ళు చేస్తారు చిన్నంగి పచ్చడి చేస్తారా ఎప్పుడన్నా
చిన్నంగి ఆకు దొరికితే చిన్నంగి పచ్చడి చేస్తాము
స్తారా
గోంగూర గోంగూర పచ్ ఇక్కడ ఊ ఊ బచ్చల కూర తోటి కూడా చేస్తము
ఆ పప్పు కూడా చేసుకోవచ్చు చికెన్ కూడా పప్పు చేసుకోవచ్చు
చేసుకోవచ్చు కర్వేపాకు పచ్చడి చేస్తాము వాడతాం ఆకుకూరలు ఎక్కువ తింటాం ఆకుకూరలే కొతిమీర పచ్చడి కూడా చేస్తాం
కొత్తిమీర పచ్చడి ఎట్ల చేస్తారు
కొత్తిమీర పచ్చడి కూడా ఎండమిర్చి గోలిచ్చి ఆ కొత్తిమీర కూడా మంచిగా గోలిచ్చి
సరే మత్త కాడలు కాడలు కూడా కట్ చేస్తారా మొత్తం ఊన్లి ఆక్లేదు ఇతారా
కాడాల తోటే
కాడలు
కాడాల తోటే ఉమ్ బాగా ముదిర్తే కట్ చేయము అయినా ముదిరిన కానీ ఏం కాదు అవి ఎందుకంటే మిక్స్ పడతాం కాబట్టి ఏం కాదు
ఉమ్
ఎల్లిపాయలు జీలకర్ర సేమ్ కొన్ని ధనియా ధనియాలు కొత్మర కాబట్టి ధనియాలు అవసరం లేదు కొంచం చింత పండు ఉప్పు అవి మంచిగా ఫ్రై అయినాక వేసి మిక్సీ పెడతాం మిక్సీ పెట్టి పాప్పు పెడతాం బాగుంటది. అదే కరివేపావు కూడా సేమ్ అట్లనే
చింత పండు కొట్టుడు అయిపోయిందా అండి చింతపండు కొట్టుకున్నారా
కొనుకున్నాం చింతపండు
కొట్టిండా ఎండల
ఏప్రిల్
ఉంటది కదా కొడితే
కొటినా మేము మార్చిల్లో తీసుకున్నాము మార్చిల్లో కొట్టేసుకున్నాం మార్చి అంటే ఏప్రిల్లో కొట్టేసుకున్నాము. చింతపండు కొట్టుకున్నాము మ మిరపకాయల పట్టించినము పసుపు తెచ్చుకున్నాము కొంచెం మామిడికాయ పచ్చడి పెట్టుకున్నాము మామిడికాయ పెట్టినము కొంచం చింతకాయ పెట్టినాము కొంచెం నిమ్మకాయ పెట్టినాము మూడు రకాల పచ్చళ్ళ పెట్టుకున్నా
మామిడికాయ పచ్చడ చారా
పెట్టావండి
ఎట్లా పెట్టిండు మామిడికాయ పచ్చడ
మామిడి కాయలు ఈసారి చిన్న మీద తొక్క అంతా తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసినామండి.
అవును
చిన్న చిన్న ముక్కలు కడిగేసి ఏద తగినంత ఉప్పు కొంచెం ఆవపొడి కొంచెం పసుపేసి కలిపెట్టా ముప్ప రెండు రోజులు కలిపెట్టి తర్వాత ఆయిల్ పోపెట్టి ఆవాలు జీలకర్ర హు హ్మ్మ్ తర్వాత పోబెట్టాను ఆవాలు జీలకర ఆయిలు పోసి కొంచెం ఎలిపాయలు అక్క ముక్క దంచి పోపులు వేసి ఆయిల్ చల్లారిన తర్వాత కొంచెం మెంతి పొడేసి కారం కలిపి ఈ వక్కలకు పట్టించినాం బాగుంది రెండు మూడు రోజులు ఊరిన తర్వాత వేసుకోవాలి మంచిగా ఉంటుంది
మూరు రోజులు ఖచ్చితంగా ఉరాలి ఇదే పెట్టడ
హ్మ్ మూడు రోజలు ఊరితే మంచిగా ఆయిల అంత దానికి పట్టిన ఉ అవునండి
ఎతికకు పెట్లే కావచ్చు
ఏంటిదండి
పిక్కతొక్క పెట్టలేదా
పిక్కతొక్కు పెట్టలే కొన్ని మామిడికాయలు దొరికినాయి కొన్ని ఒక ఒక్క తొక్కే పెట్టినాం పిక్క తొక్క్క పెట్లే పోయిన సారి పెట్టిందే పిక్క తొక్కు ఉంది ఇంకా అందుకే ఈసారి వక్క తోక్కు పెట్టాం అట్లా
ఇంకా ఏమైనా నిమ్మకాయ పచ్చడి పెట్టారా
ఆ నిమ్మకాయలు పోసేసిన ఒక్కలు వెనకాల కొంచం కొంచం ఒక్కలు కోసేసాము ఆ కొన్ని నిమ్మకాయలు పిండి ఆ రసం అల్ల కలుపుకు న్నాము ఇప్పుడు ఎండాకాలం కదండి కొంచెం కొంచెం పోపు పెట్టుకుంటాము
అట్ల కూడా తినొచ్చు పచ్చిపద అదే పోపు పెట్టకుండా కూడా పప్పులు వేసుకోవచ్చు పచ్చల ది ఉప్మా కొచ్చు
బఆ
అట్లా బాగుంటది మంచి ఉంటది
ఎక్కు ఎక్కువ పెట్టుకో కొంచెం హ్మ్ చలువ కదా
నిమ్మకాయలు ఎక్కువ పడాలి ఇప్పుడు
అవును
నిమ్మకాయలు దోసకాయలు
అవునండి అవన్నీ హ్మ్ ఎండలు బాగా కొడుతున్నాయి కదా
ఉ
అవును తీసుకోవాలే
మీకు ఈ రోజు వర్షం పడ్డదా అండి అక్కడ
వర్షం కొంచెం అట్ల చినుకులాగా పడ్డాయి మబ్బు అవునండి విపరీతమైన గాద్వరము ఉరుములు మబ్బు బాగాచ్చింది
లు పడతన్నాయంటివి
పడ్డాయండి
హు ఐతే ఇక్కడేంది లేదు
హు కొంచెం పడ్డది ఈరోజు మధ్యాహ్నమే పడ్డది అట్ల
ఇప్పుడెట్లుంది వాతావరణం ఆరకుల
కుంచెం ఇయ ఆ కొద్దీగ చల్ల చల్లగానే ఉంది బాగా వేడైతే అనిపియలే ఇవాళ కొంచెం కొంచెం తగ్గింది
అనిక్కడ ఇగ మాత్రం విపరీతమైన వేడి అసలు చినుకుళ్లు వేన్లేవు
అవునండి ఏ ఇంట్లోకెళ్లి వేడి పోగలు వస్తాన్నాయి బయటికి అట్లున్నాయి పొద్దున్నయితే ఇల్లుడుస్తానైతే చెమటలు కారుడే కారుడే
వేడుంటాది పొద్దంట
హు బాగా ఫుల్ వేడి కూలర్ గ్యారస్ బాగా కూలర్ వేడి సరే పోతలేద్ అసలే
అదే వ వేడి కట్ట
హు మీరెమ్ చేసారు ఏమైనా పచ్చడి పెట్టారండి
నేనే పచ్చడిలు పెట్ పెట్టలేదు
ఆ అవునా అండి
పాటేసిన తేలిసినవాళ్ళు అ తెచ్చారు అడిగీ పే ఎప్పుడది అప్పుడే తినాల ఈ సైడ్
అవునవును అవునవును
పాతగాఇన కొద్ది అది తినాల అనిపించదు
పెట్టుకున్నప్పుడే ఒక వారం రోజుల దాకా తినాలి తినాలినిపిస్తుంది వేడి వేడి అన్నంలా కొంచెం కొంచెం నెయ్యి వేసుకొని తినాలి బాగుంటది ఒక వారం రోజుల దాకా తినాలని ఆనిపిస్తది తర్వాత ఇక కొంచెం తక్కువ ఇక రోజు కూరలే కదండి కూరలు చేసుకుంటాం కాబట్టి అదె
థ్యాంక్ యూ అండి
ఆ సరే అండి